హాయ్ అండి బావున్నారా
బావున్నాను మీరు
బానే ఉన్నామండి తిన్నారా
ఇప్పుడే ది డిన్నర్ అయిందండి మీది
ఉహ్మ్ మాది కూడా ఇప్పుడే డిన్నర్ అయింది. ఊమ్ ఏం కర్రీ
మాది టమాటో చారు
అవునా మాది సాంబార్ అండి.
అవ్నా
ఉమ్ స్టడింగ మీ రూమ్ లేద మ్యారీడ్ ఆ
షడింగ్ ఆండి
అవునా ఆ మ్యారిడ్ అండి ను
అవునా
హ్మ్
ఉహ్మ్
ఏ ఇయర్ అండి ఇప్పుడు మీరు
నేన్ ఇప్పుడు బిఫామ్ థర్డ్ ఇయర్ అండి.
నేను స్టడీ ఆపేశాను డిగ్రీ అయిపోయింది నాది.
పెళ్ళి ఏస్కున్నారా
ఆ మ్యారేజ్ అయిపోయింది. ఇప్పుడు ఎంబిబిఎస్ చదువుతున్నా. మ్యారేజ్ అయిపోయియాంకనే
మీరు మ్యారేజ్ అయిపోయినంకా ఎంబిబిఎస్ చదువుతున్రా
ఆ అంటే అప్పుడే చదవాలని ఇంట్రెస్ట్ ఉండే కాక్పోతే అప్పట్కే మ్యారేజ్ అయి పెళ్లి
అవునా
ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నా
ఓహో మీర్ చాలా గ్రేట్ అండి. మ్యారేజ్ అయినంకా కూడా చదువుతున్నారు చూడండి
ఈ ఇంట్రెస్ట్ ని బట్టి ఉంటది ఏదైనా
అవునా మీక్ చాలా ఇంట్రెస్ట్ ఉన్నట్టున్నాయి కదా. చానా విషయాలలో
అవును ఇంకా చెప్పండ్ మరి
ఇంకా మీరే చెప్పాలండి
ఊమ్ కాలేజ్కేళ్తున్నారా మరి రోజు
కాలేజ్ కీ ఏళ్తున్నాం రోజ్ మీరు మీ ఏం క్లాసెస్కి ఏళ్తున్నారా
ఆ ఏళ్తున్నానండి. వీకెండ్స్ లో ఒ లీవ్ తీసుకుంటా అన్ తే మిగిత
దేనికండి లీవ్
అంటే ఇంట్లో పనులు ఉంటవ్ కదా అందుకని ఆ అంటే నేన్ మ్యా లేటుకాదా అందుకే
ట్రీట్మెంట్సా ఆ
ఏ ఆలాన్ ఏం లేద్ గాని
అవునా ఇంట్లో ఏం చేస్తుంటారండి మరి
ఏం లేదండి చదువుకుంటా
కోర్స్ చవుతారా
ఇంట్లో మార్నింగ్ లేసి ఇట్లా ఎక్ససైజ్ చేసి వామ్ వాటర్ తాగి వాకింగ్ చేసి జాగింగ్ జేషి ఏబిసీడి జ్యూస్
ఔ
తాగి బ్రేక్ఫాస్ట్ చేసి
అవునండి నాక్ తెలిసినంతవరకు ఎంబిబిఎస్ వళ్ళు అక్ చానా వరకి ల్యాబ్సే చేయ్యాలని విన్నా నేను ఇవ్స్ ఎలా తీసుకుంటారు
ఆ అంటే నేను ఓన్లీ సాటర్డే నే తీసుకుంట
ఓన్లీ సటర్డేనా
ఆ సాటర్డే సండే ఎలాగో హాలిడనే గద అందుకని
అవునా
మ్ బ్రేక్ఫాస్ట్ చేసినాక కొంచెం ఇంట్లో పని ఉంటే చేసుకొని కాలేజ్కిలి లి మ్ లంచ్ తినేసి మళ్ ఇ ఈవనింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ వరకు అలా వచ్చేస్తా మళ్ళీ ఇంట్లో పని చూసుకొని కాసేపు పార్కకెళ్తామ్ వాకింగ్ కి నేను మా హస్బెండ మళ్ళీ ఇంటిక ఒచ్చాక డ్యూయర్ ప్రిపేర్ చేసి తిని బ్రషింగ్ చేసి పడుకుంట
అవునా మీరు చాలా మీరు బెస్ట్ ఉమెన్ అండి అసలు రెండు మేనేజ్ చేస్తు న్నారు చానా మంది ఇన్స్పిరేషన్ తెచ్చుకోవాల్ చలుగా ఈ జనరేషన్ మేమ్ అసలు చదువుకుంటూ మాకు జస్ట్ చదువుకోమ్మని పంపిస్తేనే మాకు అదే బద్ద బిహేవ్ చేస్తాం మేము మీరు రెండు మేనేజ్ చేస్తు దాంట్లో ఏం బి బి స్ మీరు చాలా గ్రేట్ యాక్చువల్ గా
నేను ఇప్పుడు ఎక్స్ నేను మీ ఏజ్ లో ఉన్నప్పుడు అలానే చేసేదాన్ని ఇప్పుడు నేను కొంచెం ఎక్స్పీ ఎపీరియన్స్ కదా నాకు ఇప్పుడు ఇప్పుడు అర్ధం అవుతుంది
అవునండి యాక్చువల్ గా నేన్ మీ గురించి మా ఫ్రెండ్ కి జేప్పాలి అసలు నా క్లోజ్ ఫ్రెండ్ అని తను ఉంటది తనకి చెప్పాలి యాక్చువల్గా నాకు ఇద్దర్ క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు ఆ అంటే నా బెడ్ కి లెఫ్ట్ సైడ్ ఒకోలు రైట్ సైడ్ ఒకోలు ఉంటారండి
మ్ హాస్టలా మీరు
ఆ హాస్టల్ లె వాళ్ళిద్దరు యాక్చువల్గా మిమల్ని చూసి నేర్చుకోవాలి వాళ్ళిద్దరికి ఇంత ఆ స్టడీ సెన్స్ కూడా లేదు తెలుసా అసలు ఎనీ టైమ్ అసలు ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ ఫోన్ ఫోన్ ఫోన్ ఆ ఇల్స్ రీల్స్ నేన్ చదుకొన్లెండి ట్వంటీ ఫోర్ అవర్స్ చదువుకోను. బట్ ఫోన్ అంతలా చూడ నేను
మ్
మ్ నా క్లోజ్ ఫ్రెండ్ అని జెప్పిన గదండి అండి ఇంటర్ నుంచి ఫ్రెండ్ నాక్ తను ఆ తను మా త్రం అసలు చాలా అసలు డ చాలా డిస్టర్బెన్స్ యాక్చువల్గా
ఆహా ఉఉమ్ అదే ఇప్పుడు చెప్పినా గుడా అర్ధం గాదు.
మళ్ళీ ఇదేదో మళ్ళా కాంట్రవర్షిల్ లాగా మారిపోతది.
ఇప్పుడు చెప్పినా గుడా అర్ధం గాదు ఇగ ఎక్స్ క్స్పీరియన్స్ అయినంక అప్పుడు అనిపిస్తది. అయ్యో అప్పుడే చేసింటే బాగుండేదేమో అని
ఆ అవును అసలు తనకి న మాటలంటే వాల్యూ ఉండవు. ఏముండవు అసలు యాక్చువల్ గా
ఫ్రెండ్షిప్ కదా అట్లనే ఉంటుంది.
ఆ ఆమ్ అది నాగూడ ఈ మాధ్యాల్నే అర్థమయతుంది అది మీకు ఉన్నారా అండి ఫ్రెండ్స్?
నాకా ఉన్నదండి ఒక చెత్తం మొకంది
అవునా ఎందుకు అండి పపం తాన అలా అంటున్నారు.
ఇగ ఫ్రెండ్షిప్ కదా అట్లనే ఉంటది. తిట్టుకుంటం కొట్టుకుంటం అన్నీ జరిగిపోతాయి అట్లా
అవునా అవునా యాక్చువల్ గా ఫ్రెండ్షిప్ లో అది లేకపోతే అసలు చాన చెండాలంగా ఉంటది గదా.
అవ్
అసల్ దాన్ని ఫ్రెండ్షిప్ కిందకె లెక్కేయ్యం మట్లు ఉండక్ పోదె
నవును మూవీస్ చూస్తారా అండి?
నాకు మూవీస్ అంటే పిచ్చ అండి.
ఆ
కానీ మీగ్ దెలుసా నా ఫ్రెండ్ క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పిన గదా నాకు మూవీస్ అంటే ఎంత పి చ్చో అసల్ ఆమె మూవీస్ ఎ చూడదు అండి.
ఆ అట్లనే ఉంటార్ అండి అపోజిట్గా
కాని ఆమె ఎం చేస్తదో అర్థం గాదు ఫోన్ ల
మీకు ఏ మూవీ బాగా ఇష్టం?
నాకు ఆల్వేస్ అన్నీ కాజల్ మూవీస్ అన్నీ నాకు ఫస్ట్ ఫేవరెట్ లిస్ట్ లో ఉంటాయి.
అవునా
నాకు చాలా ఇష్టమైన మూవీస్ అని అంటే ఉమ్ మగధీరా
ఉమ్
ఏమీ
ఉమ్
మ్ మ్ కాజల మూవీస్ అన్ని అండి ఇప్పుడు ఒక్కటి రెండు అని ఏం జెప్పలేము గదా బిజినెస్ మన్ కాజల్ మూవీస్ అన్నీ ఇష్టం నాక్ క అసలు మూవీస్ అంతనే ఇష్టం మళ్ళ నాకు మూవీస్ లో ఇది ఫేవరెట్, అది ఫేవరెట్ అని లేదు.
ఉ హు
మ్ మీకు నచ్చుతాయ అండి మూవీస్?
ఆ నేను ఎక్కువ లవ్ మూవీస్ చూస్తా అండి అంతే వేరే ఏం చూడను.
అవునా మీకు ఏ జోనర్ లో ఇష్టం
ఆ అర్థం గాలేదండి
అంటే కామెడీయా థ్రిల్లరా
నాకు లవ్వు ఇంతసేపె చెప్పిన గద అండి లవ్ అని
అవునా
ఉమ్
నాకైతే యాక్షన్ థ్రిల్లర్స్ ఇష్టం అండి.
ఉహు
ఉ చాలా ఇష్టం.
ఇంకా మరి వీకెండ్స్ కి చిల్ అవుతారా హాస్టల్లో నేన
ఆ హాస్టల్లో ప్చ్ మూవీస్ మూవీస్ మూవీస్ నేను నా పన్ నా మూవీస్ చూసుకుంటా అదే అదే పని మనకి ఇంక కాలేజ్ ని
ఫ్రెండ్స్తో ఎంజాయ్ జేయండి ఇప్పుడే మీకు ఫ్రీడమ్ ఉంటది తర్వాత అన్ని బిజీ షెడ్యూల్స్ ఉ ఉంటయి
అవునా
ఊ
ఎంజాయ్ చేస్తా నాకు ఉందే కొంతమంది ఫ్రెండ్స్ దానిలో వాళ్ళు చాలా బిజీగా ఉంటారు
ఉ ఊహు
కని ఎంజాయ్ చేయ్యాలంటే ఫస్టు వాళ్ ఖాళీగా ఉండాలి కదా యాక్చుల్ గా ఫస్ట్ నేన్ ఖాళీగా ఉండాలి
అవునా అండి
ఊ నేన్ ఖాళీగా ఉండట్లేదు వాళ్ళకి టైం ఇవ్వకపోయేసరికి ఇగ అంటే నేన్ కూడా ఇసునా టైము ఊ ఏమోలేండి ఇగ
చూసారా అండి
ఆ చూసానండి చాలా బాగుంది కదా
అవున నేన్ చూలేదండి
అవునా మరి ఎందుకు అడిగారండి
అంటే నాకు తెల్వదు కదా అందుకే అడిగా తెలుస్తే మిమ్మల్ని ఎందుకు అడుగుతా అండి
అవునా చూడండి ఇట్లాంటివే చూడాలండి
చూస్తా అండి మొన్న చూద్దాం అన్ ట్రై చేసిన కాకపోతే ఆ ఎగ్జామ్ ఉందనేసి వాట్సాప్ గ్రూప్ ల పోస్ట్ చేసేసరికి చదువుకున్న అప్పుడు
అవునా అవును మీరు చాలా బిజీ కాబట్టి చూడ్లేరులేండి మూవీస్
హ్మ్ అదే ప్రాబ్లం
హ్మ్ ఫస్ట్ మీర్ ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి ఆ తర్ డాక్టర్ అయి మాకు హ్మ్ అప్పుడు మీర్ మిమల్ని కనీసం మేము ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి కదాండి ఊ మీరే మా ఇన్స్పిరేషన్గ ఉంటే మేం బి ఫార్మసీ చేసినామన్నా
బి ఫామ్ చేసి ఎం ఫామ్ చేసి పీజీ చేసి డాక్టర్ అవ్వండి మీరు కూడా
అవునండి మాకు కానీ అన్ని ఏసే ప్చ్ వీలు లేదు యాక్చుల్ గా మాకు జాబ్ ప్రెజర్స్ తనా ఉన్నాయి మీరంటే మిక్ ఎలాగూ ఎలాగో ఆ మంచిగా అర్థం చేసుకునే లైఫ్ పార్ట్నర్ దొరికారు కాబట్టి మీర్ ఎం బి బిస్ చేయగలుగుతున్నారు నరు ఇంట్లో నుంచి పని ఎంబీబిఎస్ యాక్చుహల్ అసలు పని ఉన్న ఎంబీబిఎస్ చెయాలంటే అసలు అది వీలే కాదు పనే కానీ మీరు ఇండియాలోనే దామోస్ట్ టాలెంట్
అయ్యో అంత పెద్ద మాటల్ ఎందుకులేండి
అవునండి మిమ్మల్ని నేను చెప్పాను కదా చాల మంది మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకోవాల మా ఫ్రెండ్ కి నేను మిమ్మల్ని సజెస్ట్ చేస్తా మా ఫ్రెండ్స్ కి ఓకే అండి
ఆనికేం ఏ లేద్ దు మీకు ఇనిపిస్తుందా అట్ల
అవునండి కొంచెం మీరు ఏదో నేను మాట్లాడుతుంటే సర్కాస్టిక్ గా నవ్వుతున్నట్టుంది నాకు
నీ పక్కన ఇంటి పక్కన వాళ్ళు ఉన్నారు వాళ్ళ సౌండేమో మేబి
మీరు ఇంటి పక్కన వాళ్ళ ఇం
హాలో హాలో